బాగున్నారా అండి
ఆ ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నాను అండి ఏం చేస్తున్నారు
ఏముందండి ఏం లేదు ఇంత ముందే టీ తాగిన పడుకున్నాను
అవునా
ఉమ్ రా
కూడా ఏం లేదు టీవీ చూ పండక్కి ఊరికి వెళ్ళారా
ఆ పండక్కు ఊర్లో ఉన్నానండి
ఉహూ
ఉమ్ ఎట్లా జరిగింది పండుగా బా జరిగిందా
ఉమ్ బానే జరిగింది ఇగ
ఉమ్ ఏమేం చేసిళ్లు ఉగాదికి
మళ్ళీ పోతే పచ్చడి ఉండే ఉగాది పచ్చడి ఇగా ఉగాది పచ్చడి లో చెట్ కదా పలు రకాలు అన్ని కలిపి ఉగాది పచ్చడి చేసింది అంటే ఇప్పుడు తీపి ఉం టది వగరు ఉంటది
అవునవును ఇంకా భక్ష్యాలు చేసుకోలేదా
చేసింది చేసింది చేసుకున్నాము
ఉమ్
తే బాధాకరం అట్లా ఉంటాయో సేమ్ అలానే పచ్చడి కూడా చేసి నిన్న ఇక కొత్త సంవత్సరం అన్నట్టే కదండి
అవునండి మన తెలుగు వారి కొత్త సంవత్సరం కదా
హ
హా ఉమ్
ఇంకా ఏం చేస్తున్నారు మీరు
ఇంకా గుడికెళ్ళారా
ఆ
గుడికి ఏళ్ళారా
హలో
హలో
హలో ఆ వినిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ అ
బ్రేక్ఫాస్ట్ ఇంకా కాలేదండి చెయ్యాలి
బతుకమ్మ అంటే ఇష్టమా ఇంకా ఏ పండు అంటే ఇష్టం
నాకు నాకైతే బతుకమ్మ అంటేనే బాగా ఇష్టం అండి
ఎది
ఎందుకంటే తెలంగాణ తెలంగాణ తెలంగాణలో బతుకమ్మనే బాగా ఫేమస్ కాబట్టి నాకు బతుకమ్మ అంటేనే బాగా ఇష్టం ఎందుకంటే తెలంగాణ బిడ్డలం కదా
ఎంక ఎమ్నరు
బతుకమ్మ అంటే ఇంకా చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి మా సైడ్ అయితే ఎందుకంటే అంటే తెలంగాణలో ఉన్నంత ఆ బతుకమ్మ పండుగకి ఉన్నంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కడ ఉండదు అయినా కూడా అన్ని ఆ అన్ని అన్ని అన్ని రకాల పూలతోని మంచిగా ఆ అదేంటి నిండుగా ఎంక మంచిగా పద్దతిగా కొత్తబట్టలు కొనుక్కొని మంచిగా రెడీ అయ్యి మంచిగా బతుకమ్మ దగ్గర ఆడుకుంటూ అవునవును అలా ఉంటది ఆ అందుకే మళ్ళీ
తెలంగాణలో బతుకమ్మ ఫేమస్ ఆంధ్రాలో సంక్రాంతి ఫేమస్ కానీ ఆంధ్రాలో సంక్రాంతి మనం ఎప్పుడూ వెళ్ళాము చెయ్యము మన సైడ్ మన తెలంగాణలో సంక్రాంతి ఎలా ఉంటది నార్మల్ గా ఉంటది
ఏ ఏ రాష్ట్రానికి అదిఒకా ఒక ఒక వైబ్ ఉంటది కదా అట్లా మనకైతే తెల మన తెలంగాణ వాళ్ళకైతే బతుకమ్మనె బతుకమ్మ తర్వాత మాక్సిమం గా దసరా
ఉమ్ అవునండి హుం అంతే అప్పుడే ఇగా ఫేమస్ ఇగా అబ్బాయిల ద రానంటే ఆ జమ్ దగ్గరకి ఎళ్ళి ఈ మనస కొట్టడం గాని గుర్రని ఏంటే మతికి రక్తంబడాల బియ్యం వేసి ఏదో ఒకటి చే పాలపిట్ట అని చూపించయడము పాలపిట్ట అలా చూడడాము
ఆ రోజు పాల పెట్టని చూస్తే మంచిది అని అంటారు అవును
అదే అవి కూడా తీసుకొచ్చి నవధాన్యాలు అలా అందులో కలిపేసుకుంటారు అంటే బియ్యం లో
అవునవును అవును అవును పొలాలలో ఇంటి మీద అట్లా చల్లుకుంటారు
ఉ అదే
బ్రేక్ఫాస్ట్ చేసారా
ఏ కాలేదండి ఇంకా
కాలెదు
చెయ్యాలి ఇంక కొంచెం టైం పడుతది వాళ్ళు పనులలకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎండాకాలం మళ్ళీ సీజన్ నే సీజన్ కదా
అవునవును మధ్యాహ్నం వరకు ఏరుకొని వస్తారేమో
ఉమ్ అదే ఇప్పుడు ఎండలు బాగ కొడుతున్నాయి అసలు వాతావరణం కూడా వేరేలా ఉంది ఎందుకని అంటే చానా ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది మీ సైడ్ కూడా ఇలానే ఉందా ఎండ కో
అవునవును ఇంత ముందు దాకా అట్లనే అనిపించింది కానీ ఇప్పుడు ఎండ గోడుతుంది వాతావరణంలలో చేంజెస్ చానా వస్తున్నాయి
అదే ఊర్లో కదండి సో ఊర్లో కాబట్టి చెట్లు అలా ఉండడం వల్ల ఇక మన ఊర్లలో అయితే చెట్ల వల్ల బాగా వర్షాలు కొడతా ఉంటాయి యాసిడ్ రైన్స్ అన అదో ఇప్పుడు ఈ ఎండాకాలం కాబట్టి యాసిడ్ రైన్స్ కంపల్సరీ
అవునవును
ఈ వీటినె చెడు వానలు అని అంటారు మన
ఆ మన ఊర్లలో కూడా చెట్లు తగ్గిపోతున్నాయి యాక్చువల్ గా చెప్పాలంటే ఎందుకంటే ఇక అందరూ ఇల్లులు పెట్టుకోని ఆహా అందకే ఈ చెట్ల చెట్లలను కొట్ ట్టి మనం బతు కుతున్నాం కాబట్టి అవి కూడా ఇక వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉండ ట్లే ఎందుకు ఎందుకు అని అంటే మనం చేసే పనులు మన కే రిప్లీట్ యితే అన్నట్టుగా ఇది కూడా అంతే మనం ఏదైతే చేస్తామో దానికి రి
రీ రిఫ్లెక్ట్ అయి మనకే ఎదురు చూసి అదే అయితుంది అసలు అ అలా జేయడం ఇప్పుడు చెట్లను కొట్టేయడం వల్ల ఇప్పుడు జంతువులు కూడా అందులో
ఆ కోతులు మా ఊర్లలో ఉన్నన్ని కోతులుయితే ఎక్కడ ఉండలేవు అన్ని కోతులు ఉన్నాయి కోతులు ఎందుకు ఉంటున్నాయనింటే అక్కడ అడవులు లేవు చెట్లు లేవు
ఉమ్
అందుకే కోతులు కూడా మనతోని పాటే ఉంటున్నాయి
అదే ఉంటున్నాయి గాని ఆ కోతులు కూడా చాలా డేంజర్ ఎందుకనింటే పాపమ్మ ఆహారం దొరకట్లేదు దొరికితే అవి మన ఇళ్లల్లోకి వచ్చేసి అన్ని తింటా ఉండడం అన్నా అన్ని అన్ని లేకపోతే అది ఇది వెళ్ళడం గాని మళ్ళీ అ మనల్ని కలవడం ఇలా చేస్తా ఉంటాయి
అవునవును
ఆ అ అదే అందుకని ఈ చెట్లను నరికేయడంలో అందువల్ల ఇబ్బంది ఏముండదు
చెట్లు నరికివేయడం వల్ల వచ్చినంత ఇంకా తప్పు ఇంకా వేరే ఏ చేయలేము కానీ పల్లెటూరోళ్ళకైతే వాటి వ్యా ల్యూ ఏంటిది అనేది తెలుస్తుంది కానీ పట్నం వొళ్ళకి తెలవదు కదండి వాళ్ళు ఏం చేస్తారంటే మేము బతకడమే మా కు ఇంపార్టెంట్ మేమే బతకాలి మాతో పా మేమే మంచిగా కావాలి అనే ఒక ఆ ఆలోచనతోని వాళ్ళు అన్నిటిని నరికి అ చేస్తుంటే ఎవ్వరు ఏం చేయలేరు వాళ్ళు చేసుకున్నది వాళ్ళకే రిఫ్లెక్ట్ కాకుండా వీళ్ళకి కూడా అవుతది కదా రైతులకు కూడా
అదే ఇంకొకటి పోతే పట్టణంలో అసలు చెట్లనే వేయలేవన్నీ అంతరించిపోయినాయి మళ్ళీ పోతే పట్టణం లోన అయితే ఇక వెహికల్స్ అది ఇది కాలుష్యం ఆ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అని అన్ని ఇక అన్ని చలుషమే జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు వాటర్ లో వచ్చేసి ప్లాస్టిక్ కవర్స్ అలాలా అ చేస్తున్నారు మళ్ళీ ఇండస్ట్రీస్ ల్ అ వాట పంపిస్తు మమల్స్ అ లో
కెమికల్స్ అని వా అతర్లకు పంపడమే కాదు మనం తినే దాంట్లో కూడా కలుస్తున్నాయి ఏం చేస్తాం ఈ టైమ్ లో ఉంటాం ఇంకో టై లో వెళ్ళిపోతాం అనడానికి
అవునండి
ఉమ్
లు నిజంగా ఘోరం ఉంది సిచ్యువేషన్ అందుకని వీట అన్నిటి మూలకనంన మనుషమ
అంతే కదా మనం చేసుకున్నది మనకే రిఫ్లెక్ట్ అయితే మనకిన్ని ఎందుకుంటాయి
ఉ అదే అసలు వేస్ట్ అండి నిజంగా ఎందుకన అంటే ఇప్పుడు మనం కాలుష్యం చేయడం వల్ల జంతువులు ఎఫెక్ట్ వాటర్ ఆ వాటర్ వల్ల మనకి ఎఫెక్ట్
బయట ప్రకృతి ఎఫెక్ట్ అయితుంది మనుషులము ఎఫెక్ట్ అయి ము జంతువులు ఎఫెక్ట్ అవుతున్నాయి మనం తినే ఆహారం కూడా ఎఫెక్ట్ అవుతుంది
ఈ తినే ఆహారంలో అనింటే కొందరు నాచురల్ గా పండిస్తున్నారు కొందరు ఏమో ప పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్
ఒక్క పర్సెంట్ నచురల్ గా పండిస్తే తొంబై పర్సెంట్ తొంభై తొమ్మిది పర్సెంట్ ఫర్టిలైజర్స్ తోనే పండిస్తున్నారండి అప్పుడు ఆ అప్పుడు ఇప్పుడు ఆ ఒక్క పర్సెంట్ ఆర్గానిక్ వండిజ నోళ్ ఎక్కడ ఉన్నారని దొరకబ పట్టగలం లేము కదా
అవును
ఉమ్
అసలు చాలా కష్టం కష్టంగా ఉంది అసలు ఎందుకు ఇలా అవుతుంద అనింటే కేవలం మూల కారం మనషల మనషలనేది డి ఆ లేదు మేను మీ చేయొదుది చేయదు అందరు ఐకమత్యగా ఉండి ఇట్లా చేసిన తర్వాత ఎందుకు మనసు ఉండదు అంట చెట్లను పెంచడం ని ఒకప్పుడు హరి హర్తహారం అని తీసుకొచ్చిళ్ళ రి ఇప్పుడు ఆహారతహ కూడా లేదు
ఆహా
ఆహారం అనేది కూడా వాళ్ళు ఫేస్ కావడానికి పెట్టిళ్ళు తప్పితే అన్ని అభివృద్ధి చేయాలినీ
ఉంతే కదా వాళ అట్లా ఏ అయితే వాళ్ళకి డబ్బులు వస్తాయని అట్లా ఏదో పేకి నామకే వాసి అట్లా చేసిళ్ళలు వెళ్ళిపోయిళ్ళు అంతే
అంతే కదా వాళ్ళ పేరు రావడానికి వాళ్ళు మంచిగా హైలైట్ కావడానికి వాళ్ళ ఫేమస్ అయితే వాళ్ళకి ఆ ప్రు ప్రభుత్వంలో పైసలు వస్తాయి అదే మనం
అవును
కాళషమ్మల్ల మనకే లాస్ ఇప్పుడు వాళ్ళకే లాస్ మనకే లాస్ కానీ డబ్బున్న వాళ్ళు మనిషిని బ్రతుకుతారు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా వచ్చినా గానీ పోయి హాస్పిటల్లో జేరినా తొందరగా ఆటోమేటిక్గా బ్ర అదే లేని వాళ్ళ పరిస్థి అతే
అవు అట్లా ఉండదు కదా ఉ కొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడొచ్చా
అడుగు టు నాకే ఉంటుంది మరి
ఉమ్